అన చెప్అక్క తిన్నావా
తిన్నారా నువ్వు తిన్నావా
ఆ తిన్నా తిన్నా ఆ తిన్నా తిన్నా ఏం చేస్తా
ఏం చేస్ ఏం లేదురా ఇంకా పడుకోవాలి మీరు
మేం పడుకొనేవున్నా
ఉమ్
కామ్ గా ఇప్పుడే కరెంట్ పొయొచ్చింది ఉన్నాయి ఉన్నాయి కాలేజుంది రేపు ఎగ్జామ్ ఉంది మా జూనియర్స్
ఆ
ఆ మా జూనియర్స్ కి ఎగజామ్ జరుగుతున్నాయి సెమ్ జరుగుతున్నాయి సప్లి జరుగుతుంది మా జూనియర్స్ కి మా సబ్ జూనియర్స్ కి సేమ్ జరుగుతున్నై ఫస్ట్ సెమిస్టర్ ఏం జరగవా ఎందుకంటే లాస్ట్
తిన్నావా
నువ్వు ఏం చేస్తున్నా ఎక్కడ మీరు ఏం చేస్తున్నా నువ్వు తిన్నావా ఏం కూర
చపాతి చేసార్రా
ఇంట్లో ఉన్నావా
ఆహ్ లేదు హాసల్లోనే ఇక్కడ హైదరాబాద్ లో పెడతార అనమాట
తెలుసు అక్క హైదరాబాద్ లో ఉండేది చెప్పింది మీ సిస్టర్
ఉహ్మ్
ఎప్పుడు ఇగ ఫెస్టివల్ కి వస్తారా ఇంటికి
ఆ వెళ్తారా ఫెస్టివల్ కెళ్తా మీరు నువ్ వెళ్తున్నావా
మేము వచ్చిందే నిన్న అక్క
ఫెస్టివల్ లో మరి ఉండాల్సిందిగా ఇంకా ఫోర్ డేస్
ఆ ఉంది నెక్స్ట్ మంతూ ఇంటికి మ్యారేజ్ ఉంది ఎల్లలి అందుకే కానీ సరే ఒక ట్వంటీ డేస్ అయినా వచ్చిపోదాంలేే కాలేజ్ కని వచ్చినా
ఉమ్
మీరు పోతారా ఒక రెండు రోజులు ఉండి
వెళ్తారా ఒక నెక్స్ట్ వీక్ వెళ్తా నైన్టీన్త్ అలా వెళ్తా
ఆహా నైన్టీన్త్ అలా వెళ్తారా ఫాస్టింగ్ ఉంటున్నారా మీర
ఆ ఉంటున్నా ఇప్పుడు పీరియడ్స్ వచ్చాయి అందుకు ఆగిపోయా
ఆహా ఇంకేం ఎలా ఉంది అక్కడ
ఇక్కడ బానే ఉంటంది రా ఇంకా చదువుకుంటూ ఉండాలి అంతే ఇంకా
అంతేలే ఇంకా ఎక్సామ్స్ వసద ఆ ఎక్సామ్స్ పడేదాకా అంతేరా గౌర్మెంట్ ఇప్పుడేం వేయట్లేదు కదా అక్క గౌర్నమెంట్
వస్తంది అన్నారు ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉగాదికి ఇస్తా అన్నాడు
నోటిఫికేషన్ ఆ ఉ ఆహా అ
ఉగాదికి క్యాలెండర్ ఇస్తా అన్నా
అదే ఎప్పుడో ఒకసారి వదులుతారు
ఇవి వదులుతారు కానీ పోస్ట్లు తక్కువ పెడతారు రా
ఆ తక్కువ కటాఫ్ ఉందా మీకు
ఆ ఉంటదిరా జనరల్ కి ఆహ్
చాన కష్టం కదా అక్క ఆలా వేయాలి తె ఇప్పుడు హ్హ్ ఇవన్నీ చాలా కష్టం
హ్మ్ యు పి యస్ ది నోటిఫికేషన్ ఇచ్చారు ఫిబ్రవరిలో మేలో ఉంటది ఎగ్జామ్
ఆహా మీకు అక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ పెడుతుండలే అక్క ఇట్లా అంటే మంత్ కి లేపోతే వీక్ వి వీక్లీ వన్స్ పెడ్తారు కదా
ఆహా అలా ఏం లేదురా యాక్టుల్ల్య్ గా మళ్ళీ అమౌంట్ కట్టాలన్నమాట సపరేట్ టెస్ట్ సిరీస్ రాయాలంటే
ఆ
ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ టెనథౌసండ్ ఆలా ఉంది
ఆహా అట్లా కట్టాలా
ఆ
హ్మహమ్ మ అవును ఎగజామ్ బ్యాచ్చుని డబ్బులు కట్ అ ఎగ్జామ్ రాస్తారులేదు తెలిసి ఎగ్జామ్ బ్యాచ్ అని సెపరేటగా ఉంటది మాములుగా క్లాలు వినే బ్యాచ్ సెప్ సెపరేటగా చెప్తుంటారు అంటే మీది క్లాస్ లో అయిపోయింది మీది కోచింగ్ అయిపోయిందా
ఆ అయిపోయింద్ర
ఆహా కోచింగ్ అయిపోయి ఇప్పుడు రూమ్లోనే ఉండి చదువుకుంటు ఉంటారా
ఆ స్టడీ హాల్ మాట్లాడుకూన రూమ్ లో వుండడానీకి
ఆఆ రూంలే ఎంతైనా కష్టం లే చదవాలంటే
హ్మ్ బెడ్ చూస్తే బెడు నీద్దరలాగతుంది
నిద్ర లాగిద్ది కచ్చితంగా ఎగ్జామ్స్ టైంలో మరీ ఘోరంగా లాగిద్ది
హ్మ్
నిద్రవొతాను నేనే ఎప్పుడో ఒకసారి వచ్చేదాట్ల మీరు ఊరికి
అలా లేదు ఏళ్తుంటా పండుగ ఉన్నప్పుడు ఏళ్తుంటా అలా టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి అలా ఎల్తా
ఆ
మీ ఫెస్టివల్స్ వచ్చినా వెళ్తా ఉగాది ఏమన్నా వచ్చినా అలా ఎల్తానే ఉంటా
హ మిస్ అ మిస్ అ పో వెళ్ళదు అనుకుం న్నావా
ఆ ఇక్కడ వదానికి వెళ్లేసి తర్వాత వెళ్లొదనుకుంటున్నాము
రంజన్ వెళొచ్చాక అవులే మీ పండగఉండలే మీ పండగకు వేరే లే తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాక పోయిరా సరిపోతు
యాక్చువల్ గా ఇప్పుడు వెళ్ళద్ అనుకున్నా మా ఫ్రెండ్స్ వస్తునర్అనమాట ఇంటికి
ఆ ఆ ఆ
ఇం సర్లే ఏలేసోదం వాళ్ళ చ చాలరోజుల నుంచి రావట్లే కదా ఈసారి వస్తున్నారు కదా అని ఇంకా
అ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కదా మీ పండగ వచ్చేది ఎంజాయ్ చేసిరాలి
హ్మ్
మీ సిస్టర్ కూడా రావాలంటుందీ
ఆ వస్తాన్నది ఆ పిల్ల కూడా సార్డేనో ఎప్పుడో వెళ్తా అని అనుకుంటాం సాటర్డేనో మండనో
టేనే ఎళ్తాను
హాలిడేస్ ఇస్తున్నారా మీకు
ఫోర్ డేస్ ఓచ్చాయక్క అప్పుడు మీ పండగప్పుడైతే ఉగాదికి రంషాన్ కీ సండే ఓచ్చింది ఫోర్డేసోచ్చాయి
ఓకే
ఆ ఇంగా
సెకండ్ సాటర్డే, సండే, ఉగాది
సెకండ్ సాటర్డే కద సాటర్డేనే మీ పండగంట గదా
ఆవ్నా తెలిద్లే నను చులేద్లే కాల
ఉహ్ నేక్స్ట్ వీక్ మీ పండగ ట్వంటీ వన్ అంట గదా మీ పండగ
అదే ఉంటే ట్వంటీ అన్నా, ట్వంటీ వన్ అన్నా
ఆహ్ ఇక్కడేమో మా జూనియర్స్కి ఎగ్జామ్ జరుగుతుంది వాళ్ళకేమో మామూలుగా రంజాన్ ట్వ ట్వంటీ లెక్కే తీసుకొని ట్వంటీ వన్ ఎగ్జాముంది వాళ్ళకిడ
ఓ పండగ పడతే కష్టంగా మూన్ కనిపించిన తర్వాత ఆ ఇంకా నైన్టీన్తే పడొచ్చేమో అన్నారు ఇంకా పడితే నైన్టీన్ కూడా పడచ్చు అన్నారు చూడండాలింకా
అవునా
ఆ
మంత్కి ఇయర్ కి ఇయర్ కి ముందుకు వస్తాద అక్క మీ పండగ
ఆ ఆవును రా ఫిఫ్టీన్ డేసు, ట్వంటీ డేస్ అలా ముందు కేేలుతదనమాట
ముందుకు ఓస్తా ఉంటది అదే ఒక్కసారి జూన్లో ఉంటది ఒక్కసారి జులై లో ఉంటది ఒక్కసారి మే నెలలో ఉంటంది ఒక్కసారి ఏప్రిల్ లోచ్చిది
ఆహ్